అ అక్కా ఆ టెన్ మినెట్స్ లైన్ లో ఉండీ కట్ చేయయి ఇక నేను బట్టలు ఉతుకుతా తర్వాత చేస్తాను నీకు టెన్ మినిట్స్ లైడ్ లో ఒకటి కట్ చే
ఆ ఇప్పుడు కాల్ ఇందాక కనెక్ట్ అయింది కదా అది ఏమైందంటే ఏ చెప్దాం అనుకో మర్చిపోయినప్పు
గుర్తు తెచ్చుకో ఇప్పటిది ఇప్పుడే మర్చిపోయినువా
ఆ ఏప
ఉ
ఆ థర్టీ ఫోర్ అన పడ్డది రేటింగ్ అడిగింది త్రీ మినిట్స్ కి త్రీ మినిట్స్ కూడా కాలే టూ మినిట్స్ క రేటింగ్ అడిగింది టూ ఈచ్నా
ఇంగో ఇంకోటి తెలుసా నువ్వు ఎవరికన్నా ఫోన్ చేసి సిక్స్టీ మినిట్స్ వరకు వాళ్ళు కాల్ ఆన్సర్ చేయకపోతే అది కూడా టాస్క్ కంప్లీట్ అయినట్టు తీసుకుంటంది
అ
అంటే ఇప్పుడు నువ్వు నాకు చేసినావు సిక్స్టీ సెకండ్స్ వరకు నేను నీ కాల్ ఆన్సర్ చేయలేదు అనుకో ఆటోమేటిక్గా కాల్ కనెక్ట్ అయిపోయి ఆ టాస్క్ కంప్లీట్ అయింది మీరు రేటింగ్ ఎంత ఇస్తారని అడుగుతుది
ఆ
స
ఓకే ఓకే చికిరి చకిరి ఏమింట కాలీ టీవీ చూస్తుంది న నత కల్ మారలా తనా
ఉ
అవు జప్పన ఈ రోజు మార్కెట్ ఉంది మార్కెట్ చ
వెళ్తావా ఒకక్కదాని నిలలేస్తావా
ఆ నాగ భయా
రాదు కాని ఇందుకులే నువ్వు ఎందుకు పోవడ అని మళ్ళీ లగేజం వయాలి ఇన్న కురి
ఇ రెం ఊడదతారా ఇంద ఆ రెండు మూడు కూరగాయలు వేస్తాం ఉ అందుకే పోదాం కదా ఎట్ల అయినా మళ్ళ ఎందుకు ఎక్కువ తక్కువ తెచ్చుకొని స్టోవ స్టాక్ పెట్టుకోవడం ఇవ లేం లేక ఉలువ చార్జ్ చేసినా మళ్ళీ వందనే చేసినా మళ్ళీ చేసినా
హ
ఆ
ళ్ళు ఉంటారు కద మరి అళ్లకొద్ద
వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళు కూడా వెళ్తారుదా వాళ్ళకి ఆ
న ఏ
అదే స పన్నా వర్పిస ఆ వాళ్ళు ఎక్స్ తోటనా మేనేజ్ చేసుకుంటారు మా
ఆ పెద్దమ్మ ఏదో ఒకటి జతది ఏదో ఒక దాంతో మేనేజ్ చేస్తుందిలే పెద్దమ్మ
వరు కప్పుడు జే
వాయిస్ వాయిస్ బ్రేక్ అయితుంది వాయిస్ వాయిస్ వాయిస్ బ్రేక్ అయితుంది
జేయల్ ఇద మ్మ్
వాయిష్ బ్రేక్ అయితుంది
ఆ పని చేస్తుంటే మెచ్చుతుందా అంటున్నా
ఎవరు
కొత్త కోడాల్ని
ఆమె ఆ వామ్మో అక్క నీకు చెప్పాలి కదా మొన్న అక్కడ పడుకున్నా నేను వదినతో పాటు అన్నయ్య లేడు ఆఫీకెళ్ళాడు అయితే మ్మ్ హు పొద్దున్న ఐదింటికేమో వచ్చిండు అన్నయ్య
మ్మ్
పెద్దమ్మ మా మేము పడుకున్న రూమ్ లోకి వచ్చి లేపితే పెద్దమ్మ వచ్చిందని ఒకటే గంత అక్క కంగా రులాగా ఒకటే గంతేశ్ అవతల్కి ఉరికింది అంటే ఆ పెద్దమ్మ వచ్చింది బెడ్ మీద పడు బెడ్ మీద పడుకుంది కదా పెద్దమ్మ ముందు పడుకోదుగా ఇగ ఒక్కటే గంతు ఉరికింది అవతల్కి నిద్రమోహం తోటి దెబ్బకు లేచి కూసున్నా నేను భయమై ఎందు కమ్మ అను న ముంగట్లో కూర్చోకు కావాలంటే కింద కూర్చొని నా మున్ పైన బట్టలు ఉతికింది ఆమె అంటే వంట పని ఏం జేయదు తెలీదంతా తత్మియ్ చేస్తుంది ఏ ఆమె జేసి తి రోజు లేవా ఇగ ముందు ముందు చాలానే ఉన్నాయిలే ఇంగ ఇల్లు ఊడ్చడము తూడ్చడము గదే చేస్తుంది బట్టలు ఉతికేది ఎట్లాగో లేదు మనకి
ఆ
ఇగ ఇల్లు ఉడుస్తాది తుడుస్తది పొద్దునే ఇంక పెద్దమే వంట చేత్తది మా అంటే గిన్నెలు దోముతది ఏమో అంతే వంట పెద్దమే చేస్తుంది ఏమంటే ఇగ ఆమె చేసే రోజుల ముందు చాలా చాలా ఉన్నాయిలే ఇ ఇప్పటి నించే ఎందుకు అని అంటది అంట నాకు రాదంటది మరి రాదునో వచ్చో రాదో నాకు దెలీదులేగాని నాకు రిషిత వంట చేయడం అనింది
అంటే మెచ్చుతారో మెచ్చరో అని కొంచెం టెన్షన్ ఉ
భయము ఉంటది కదా అందుకే పెద్ద గూడా ఏం చేయనిత్తలేదామె తో అంత పని ఏం చేస్తలే ఏమ్ అన్నాది పెద్దమ్మ పింకక్క ఉండి వదినతో చేయించరాదు పెద్దమ్మ అంటే ఆమె జేసే రోజులు ముందున్నయ్ లే ఇప్పటి నించే ఎందుకు లే అంటది
ఆ
ఇంకొరిదైతే కదా మంచిగా ఉంది
అవును మొన్న గలిసింది ఆ లిఫ్ట్ లో మీరు షాప్ షాపింగ్ కెళ్ళినప్పుడు కలిసింది ఆ పింకీ ఎక్కడి కెళ్తున్నావ్రా అంటు ంది. పాలకేళ్తున్నా అక్క పాల కెల్తున్నా అన్న
మ్ హు వెళ్ళే వెళ్తున్నప్పుడేమోలే షాపింగ్ అయిపోయినంక
బానే తిరుగుతది వామ్మో
బావ పర్మిషన్ ఇత్తాడు ఇగ ఆల్ అల్లమ్మా ఒప్పుకోదులే పరరోటాలమ్ము యేడికి బోనీదసలు తెలిస్తే తిడతది.
ఆ
మొన్న వెడ్డింగ్ షూట్కి కూడా వచ్చింది గానీ ఆ విషయం నాకు బా బావకు తప్ప ఎవరికి తెలవదు అటు మంగక్కోల్లకి ఎవ్వరికి నేను కూడా చెప్పలే రాలేదని చెప్పిన నాకి చీర కట్టు కోవడం రాదంతగా రాక్క అంటే వచ్చి చీర ఒకటి కట్ ట్టేసి చీర ఒకటి ట్టేసి ఇక మధ్యలోనే వెల్పోయింది. కారు తీసుకెళ్ళలి దగ్గరలోనే ఇదుంది చూడు పెద్దంబర్ పెట్ నుంచి కొంచెం లోపలికి టెన్ మినిట్సో ఫిఫ్టీన్ మినిట్సో
ఆ
ఆయనోచ్చి తీస్క పోయిండ
ఇగ బావొచచ్చి ఎక్కొచ్చుండు ఈడ్నుంచి కార్ కార్ ఉంది అట్లా కార్లో తోలే చ్చిందబ్బా కార్ డ్రైవర్ ఎ మ షేర్ల ఉ మ్మ్ జీ సిఎన్జిని ఆ రోజు ట్రబుల్ ఇచ్చిందమ్మా ఆ బ్యాటరీ ఖరాబ్ అయిందంట మ్
ఎవరో ఛార్జింగ్ పెట్టి అది సో అది అంటే చార్జింగ్ పెట్టిరంట కార్ ఆన్ చేసి అది రన్నింగ్లో ఉన్నప్పుడే ఆన్ చేయాలే ఛార్జింగ్ పెట్టాలే. ఏమో మరి ఇక అది స్టంట్ అయిందది.
ఎవరికిచ్చిండో వీళ్ళు మూడు గంటలు దానికే టైం వేస్ట్ అయింది. ఇక మెకానిక్ని పిలిస్తే బ్యాటరీ ఖరాబ్ అయిందని బ్యాటరీ ఏయించ ంచుండు
ఆ తిట్టుకున్నాడా వెంకటేష్ అన్నయ్య పాక పాక పోతుంటే ఏందిరా నాయన ఇది.
ఏమో ఏ ఏదో ఏ ఎ
ఆ
నేన్ కాదు.
ఆహా
రెంటడ్రెస్ అడిగి పోయినం. అవి తీసుకునే టైంకి అన్నయ్య వచ్చిండు ఇగా అన్నయ్యకి ఆడ్ర ఆమె తీసుకున్న డ్రెస్లకి ఔట్ఫిట్స్ బెట్రే అక్క టెన్ థౌసండ్కి ఆ అబ్బాయికి అమ్మాయికి కలిపి ఫోర్ పెయిర్స్ అంటే ఎయిట్ పెయిర్స్ వస్తాయ్.
ఆ
ఏం మరి అన్నయ్య చేయించుకుంటడంటన వెడ్డింగ్ సెట్
తేల్వదమ్మా మనకి.
ఇంతేనా శ్రీ పెద్దమ్మ శ్రీజ తో అన్నిందంటగా వెడ్డింగ్ షూట్ ఇగా పెళ్లి ఫిక్స్ అయితే వెడ్డింగ్ షూట్ కు పోవుడే ఇగ అన్నది అంటగా శ్రీజా ఏం ఆహ్ ఏ ఏం పోతవులే ఉండు మళ్ళీ వెడ్డింగ్ షూట్ కు పోదువు మీ అన్నయ్య తో అన్ అనా
ఊ ఆ శ్రీజదయితే పాపం ఎటు కాకుండా ఇటు కాకుండాయిందిగా
ఈన్ ఈరోజు స్టోరీ పెట్టింది శ్రీజ వాళ్ళ స్వప్నది ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా అళ్లమ్మ అసలు ఆ ఫోటోలు కూడా నవ్వుతలేదు అక్కా పాపం మేబీ బాదుందేమో నా బిడ్డ కూడా ఇట్లా చేద్దును కదా నా మాట ఇంటికని ఉ
ఆమ్మో అమకింత పైసలు మిగిలియ్ లనే సంతోషంగా ఉంది ఆమె నన్నడిగితే
సేసగిరికి పెళ్లిమీ
ఆ
కదు ష్ చెట్లు కూడా ఉతకదు బంగీలు ఎంది పోతది కొత్త డ్రె డ్రెస్ కొన్నాక మొన్న వేసుకొని వచ్చినాక అది బయ్య బయ్య బాధనా బటన్ ఉడిపోయింది
ఏం డ్రెస్ ఏసుకున్న ఆహా
ఏసుకుంటుందా
ఊ ఏది శాశ్వతం కాదు
నువ్ కుల్ బోద్ దానివక్క నువ్వు నీకు ఉ
మరి నేనేమో కట్ వేసుకొని నేను ఇట్టు ఉంటే నువ్వే మంచి మంచి బట్టలు వేసుకుంటవా
ఊ
పోయినంక నేన్ కూడా ఏసుకున్
లేలంట ఆంటికి నచ్చడంట మరి ఏందాన్టీ ఏనాంటీ ఆవ్ కొబ్బరి ఆలు కొబ్బరి కొబ్ మే పచ్చి కొబ్బరి కొబ్బరైస్ చేద్దాం బాగుంటది కొబ్బరినే అది కొబ్బరియది బట్ల ఒతుకుతున్నా ఉతుక్ తినుకొస్తా అర్థమైతుంది దగ్గొతది కొబ్బరి దింటే
టువా
కొబ్బరి తింటే దగ్గొస్తది ఇగ
ఆ
ఇపు నీ ముక్కుతో మాట్లా ఆ రెండు ఎన్ని సూదులు వడ్డయ్ అసలు ఆ ముడ్డ ఎట్లా పగిలిపోయింది అది ఎవరు ముడ్డి వాచిపోయింది నాకు సూదు ఏసి ఏసీ ఆ మాత్రం తగ్గపోతే ఎట్లా ఏం గుత్తు తాయితే
తాగలి
పుడ ఆ అటు ఓయ్యే ఆడుపు ఎన్ని రో
అడిగిన మెడిసిన్ యూజ్ చేసేది లేదు కదా అని టానీకలిస్తుంది
ను వు ఓమ దినిగ
అవును ఊ ఊ కాల్గాయిపోయింది టెన్ మినట్స్ అయిపోయింది
ఓకే డన్ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత జేస్తాన్లే, రెస్ట్ ఇయనీ కాసేప్ కార్యాకి.
సరె సరె సరే
అయ్యో నువ్ ఇప్పుడే నువ్వు ఈ రోజు జేత్తవా రేప్ జేస్తవా ఫోన్స్. ఆ మా ఫ్రెండ్ ఈ రోజు చెత్తదంట ఆమె గూడా
ఊమ్ ఆ చేయని
ఉ అరే ఇది చార్జిన్ బట్ర నా చేతికి సోప్ సోప్ ఉంది